హలో
బావున్నర
బాగున్నండి మీరు బాగున్నారా
బాగున్నాను మీ ప్రయాణాలు అక్కడే ఉండారా ఏమన్నా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారా
ఇంకా రాలేదండి నేను రేపు వస్తాను తిరుపతికి
ఆ తిన్నామండి మీరు
ఆ మేము తిన్నాన్ ఏం చేశారు
మేము టిఫిన్ చేసుకున్నాము ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ తినలేదు ఆ టిఫిను ఇడ్లీ కారము
ఉ
బొండాలు తీసుకొచ్చారు అది ఇంట్లో చేసుకోలేదు తిన్నాం దాన్ని వేసుకొని ఉప్మా చేసిన
ఓకే
బోద్ నుంచి అదే టిఫినే మధ్యాహ్నం తినేసాము మీరు మీరేం తిన్నారు
నేను బీరకాయ పుల్సు చేస్తే తిన్నాను
హు ఎవరు చేసిన్నారు మీరు మీకు తెలుసా బీరకాయ పులుసు
ఆహా నేను నాకు తెలీదు మా పిన్ని చేసింది
అవునా ఏ తినేట అప్పుడు టేస్ట్ గా ఉండిందా
ఆ టేస్ట్ గానే ఉంది
అప్పుడు ఎట్లా చేసినారని మీ పిన్నిని అడగరా మీరు
లేదు అడగలేదు
ఆ ఆ అడిగి కనుక్కోవాలి టేస్ట్ గా ఉన్నప్పుడు అడగాల్లా హు మేము కూడా బీరకాయ కూరలు ఇంక ఏదన్నా చేసి తిన్నప్పుడు ఎట్లా చేయా ఎట్లా చేసి న్నారు అని అడుగుతా నేను ఎవరినైనా హు సరే మీరు సమ్మర్ హాలిడేస్
ఆహా లేదండి మాములుగా జను
అవునా మీకు కాలేజీ లేదా
ఇంకా లేదండి
ఎప్పుడు ఓపెన్ చేస్తారు మళ్ళా
అది ఇంకా అప్డేట్ చేయలేదు మా అక్క కాలేజీ వాళ్ళు అప్ అప్డేట్ చేసేంత వరకు కు ఇంకా హాలిడేస్ ఏ
అవునా సరే మీ పిన్ని న్ని వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు
హ్మ్ అక్కడ వర్షాలు పడుతా ఉండాయా
లేదు ఇప్పుడు మబ్బ వేసుకోంది
హ్మ్
పడలేదు వేడిగ అయితే ఉంది అక్కడ
ఈడ బాగా చల్లగా ఉండాది అది కొద్ది సన్న చినుకులు పడింది మీకు అడ ఏమన్నా వర్షాలు వస్తే వరదలు వచ్చి సూచనలు ఏమన్నా ఉన్నాయా
అలా అయితే ఏం లేదండి
హ్మ్ మీకు మీ ఊర్లో ఆడు ఇప్పుడు మీరుండే ప్రదేశంలో వరదలు వానలు ఎక్కువైపోయి వరదలు వస్తే ఇండ్ల కాడికి అంత రావా
అవి వచ్చుంటాయేమో నాకు తెలిసి
మీరుండే చుట్టుపక్కల ఇరన్న చెరువులు గాని అట్లా ఏమ లేవా
డి
ఆ అయితే అడ ఏమి ఇబ్బంది ఉండదు వర్షం ఎంతొచ్చినా
ఆ అవును
మేము ఉండే చోట అయితే ప్రాబ్లం అయిపోతుంది హ్మ్ ఎ కో వరదలు చేస్తాయి వర్షాలు వస్తే వచ్చినాయి ఇంతకు ముందు సారీ ఒక ఏడేం ఐదేండ్ల ముందు వచ్చినాయి
ఆహా
త్త నీళ్ళు వచ్చేసి ఇంటి ముందర అంతా ఎక్కువ అయిపోయి కొండలు ఉన్నాయి మా ఇండ్ల కాడ కొండలు కొండమీద నీళ్ళ తా వర్షము ఎ ఎక్కువ అయినప్పుడు వచ్చింది ఏడు రోజులు ఎనిమిది రోజులు పడినప్పుడు వచ్చింది అట్లా మళ్ళీ నార్మల్ గా ఉంటది ఒక రోజు హాఫ్ డే
అంటే ఇంటీలోపలికి ఏం రాలేదా
ఇప్పుడైతే వర్షం అంత అంత ఎక్కువ పడలేదు ఏడు రోజులు వర్షం నిలవకుండా వస్తుందే అట్లాంటప్పుడు వచ్చింది మా మీతేటప్పుడు నార్మలే ఎండలఅయితే వి పరీతం వాసిపోతారు అది బయట యాడా పోలేదు
ఆహా ఈడగాని అంతే ఇవగ నేతే బయటికి ఎల్లేది లేదు ఇంట్లో ఉం టేనే చెమట వచ్చేస్తది
హ్మ్ మీరు ఇక్కడ సిమ్స్ ఏదో జాబ్ సొం తా వదులున్నారంట మీరు అప్లై చేయలేదా
ఆ లేదండి నేను ఇప్పుడు చేసుకునే దాంట్లో ఆ ట్రై చేస్తా సను
ఆ ఒకసారి వచ్చ ఆ ఒకసారి చూసి మీ మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్ కి వాళ్ళకంతా ఫార్వర్డ్ చేయండి కనుక్కొని మీ మీ వాళ్ళు ఇ ఉండారు కదా వాళ్ళని అడగండి ఈరోజు జాబ్స్ ఇంటర్ కి డి జియో వాళకు పడిందంట
ఆ
ఒకసారి ట్రై చేయండి
సరేనండి
ఈ మళ్ళీ మీరు ఫ్రీ బస్సులో వెళ్ళన్నారా మామూలుగా
ఫ్రీ బస్సే లే లేదు లేదు ఫ్రీ బస్సే ఎలా
ఇట్గా ఉంటదా
ఆ అలా ఏము ఉండదు నేను వెళ్ళినప్పుడయితే ఎక్కుగ ఏం లేదు నార్మల్ నార్మల్గానే ఉనింది ప రెర్ విన్నాను నేనుయితే అయితే గొడవలుయితే ఏస్తా ఉంటారు
హ్మ్ ఎందుకు ఏస్తారు గొడవలు
ఈ ఇప్పుడు అబ్బాయిల్లో అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్లొచ్చి సీట్ పట్టేసి వీళ్ళు ఆడళ్ళిపోయి ముందుగా కూర్చునేస్తారు ఇంకా అట్లా గోడలస్ సదే వాళ్ళేమంటారంటే ఇంకా లు మేము కూర్చోావాలి ఫస్ట్ వచ్చినాము అది ఇది అని అలా రచ్చరేసుకుంటా ఉంటారు
అంటే అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఫ్రీగా లేడీస్ అందరుూ ఒకే బస్సు లోనా
ఆ కొ ఉంటారు ఉమ్ అవును ఆ
మ్మ్ సరేలేండి అమ్మకి ఫోన్ చేసినారా
ఆ లేదండి ఆ అమ్మ మధ్యాహ్నం అట దాని పైనంచిస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు
ఉ వాళ్ళు ఈరోజు హాలిడేనా
లేదండి ఉంది లాస్ట్ మంత్ ఆ
మ్ అయితే మీరు ఇంక కాలేజీకి వెళ్తే
ఉ
మీకు పోయేదానికి కన్వీనియంట్ గా దగ్గరగా ఉందా
ఆ దగ్గరే అండి ఇప్పుడుండే ఇల్లు మారినందుకు ఇ ఇప్పుడు దగ్గరే నాకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు
ఏంది
ఏం ప్రాబ్లం అయిత ఉండదు దగ్గరే అంటున్నాను
అయితే ఇంకా ఇంటికా నుంచి అక్కడికి ఏమన్నా ఫ్రీ బస్సులు ఉన్నా
లేదు ఆ నడుచుకొని వెళ్ళిపోతాను బస్సుకు పెట్టంత దూరం అయితే గాదు
అవునా
ఆ
మ్ టైము
నైన్ థర్టీకిి ఆ సరిపోతాది నేను తొందరగా లేసేస్త తను కాలేజ్ శర్మ గాబట్టి ఎల్లిపో నైన్ కంత ఎల్లిపో పోత నేను
అవునా హ
ఉమ్
ఆ సరే మీరు మీకు కాలేజీలో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా
ఫ్రెండ్స్ ఇంకా ఏం పెద్ద గవ్వలేదు ఆ అంతా పరిచయాలు ఉం ఉన్నారు మాట్లాడేవ దాకా అయితే ఉన్నారు అయితే
ఆ ఫ్రెండ్స్ అయితే ఇంకా అవలేదు
ఇంకా పెద్దగా అవ్వలేదు
చదువు మింద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారా ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటారా
ఫ్రెండ్స్ మీదైతే ఎక్కువ నేను పెట్టను స్కూల్ డేస్ లోనే వదిలేస్తాను నేను
అవునా అయితే చదువు మింద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు
అవును
ఈ అయితే ఇంకా మీరు మీ ఇంటి దగ్గర మీకు తోడుగా వచ్చే దానికి ఎవరు లేరు మీరొక్కరే వెళ్తారు
ఆహ లేదు అవును అంటే సగం మంది అక్కడ ఉండే వాళ్ళంతా హాస్టల్ వాళ్ళది నా పరిచయంమయిన వాళ్ళంతా హాస్టల్ వాళ్ళే
ఆ ఇంటి దగ్గర నుంచి అయితే నువ్వు ఒకటే వెళ్తావు
ఆ నేనొకటె వెళ్ళాలి
ఈ మీరు ఇంట్లో కాలేజీకి వెళ్తే ఇంట్లో వంటలు అట్లా ఎవరు చేస్తారు
నైటే మమ్మీ చేసేస్తది నేను కోసి పెడితే మమ్మీ చేస్తా వస్తుంది ఇంకా మార్నింగ్ లేసి దాని వేడి చేసుకొని వెళ్తాం కానీ నాకైతే అయితే నేను నాకు ఆఫ్ డేసే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను
మ్ హు
ఆ ఆ చేస్తానండి
హ్మ్
అన్న అమ్మ మాత్రం ఎత్తుకెళ్తారు
మ్ మీరు హెల్ప్ చేస్తారా మీ మమ్మీకి మీ అమ్మ మం మీ మమ్మీ హౌస్ వైపు గా ఉంటారా వర్క్ చేస్తారా
చేస్తారు టాటా క్యాపిటల్ హెచ్ కె సెక్రటరీగా ఇకా నేను మమ్మీ లే ఆ చేస్తాను
మ్హ్
ఇక నేనే చేత్త దసేది సామాను కడిగేది వాషింగ్ మిషిన్ వేసేది అవన్నీ అలా ఆ మమ్మీ పనికి వెళ్తే ఇంక నేనే చేస్త తలు కాబట్టి చేయ్యాలి
ఇప్పుడు మన బాధ్యత
ఉంటది ఆడ చేసి ఇక్కడ కొచ్చి చేయలేన్ది కదా
నిజమే నేను అనేది మమ్మీ కీ మమ్మీ ఒక పని చేస్తే మనం ఒక పని చేయాల అని
అలా ఏం లేదు. అ అట్టెం లేదు నేను అట్టెం అనుకోను మమ్మీ ఎందుకు చేసుకుంటదని నేనే ముందు చే అన్ని పెట్టేస్తాను
ఆ అ
కూర వచ్చిందం టే చేస్తా లేదంటే మమ్మీనే చెప్తుంది, తెలీదంటే జస్ట్ కట్ చేసి పెట్టేయి నేను వచ్చి చేస్తాను అని.
ఎట్ల చేసేది చెప్పమాని ఇప్పుడు యూట్యూబ్ లో అన్ని వస్తాండాయి కదా
నా ఏదైనా మిస్టేక్లు అవుతాయని నేను చెయ్యను ఏది పప్పుకూర చిన్న చిన్న కూరలు అయితే చేసుకుంటున్నా
ఆ కొన్నివయితే చేస్తావ్
చేస్తన్ను పప్పు కూర అన్నీ కొన్ని
ఏ కూరైనా యూ ట్యూబ్ లో చూస్తే మమ్మీ చెప్పినట్టే ఉంటాది ఒకసారి చేసి ట్రై చేసి చూడు
ఆ
అలాగేనా
ఆ సరే అండి
మీరు చాల బాగా మాట్లాడినారు అండి ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి
యాభై ఎనిమిది